హలో ఆ
హలో చెప్పు అవి మనం వంటల గురించి మాట్లాడుకుంధాం
అహ్ లెస్
హలో హలో
హలో
వంటల్ గురించి మాట్లాడుకుందామే
ఆ సరేనే
చెప్ మ్ పొటాటో ఫ్రై ఎట జెతారో ఎపు
పొటాటో ఫ్రై ఒక టెన్ పొటాటోస్ తీసుకొని ఉబద్ వాష్ చేసుకొని దాన్ని పీల్ తీసేసి ఇ కట్ చేసుకొని ఉమ్మ్మ్ ఆ ఒక స్ట టౌ చవ్ లో ప్యాన్ పెట్టేసి
అయి సాల్ట్ వాటర్ లో యేయలా
సాల్ట్ వాటర్ల అ సాల్ట్ వాట్ ర్ ఆ కొంచెం సేపు ఉ ఆ సాల్ట్ వాటర్ లో ఉంచి
హ్మ్
హ్మ్ తర్వాతకు ఉ అ ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ పోసి కొంచెం జీలకర ఆనియన్స్
హ్మ్
ఎసాక మళ్ళీ అవి ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్ చేంజ్ అయ్యాక ఆ
హ్మ్మ్
హ్మ్మ్ పడుకుండ్ బాబాయ్ పడుకుం గోల్డెన్ కలర్ వచ్చాక పొటాటాస్ వేసుకోవాలన్ మాట
ఆ
టేసు ఇం కొంచెం కలర్ చేంజయక సాల్ట్ టర్మరిక్ పౌడర్
ఉమ్
ఉమ్ అవి కొంచెం ఉ కలర్ చేంజ్ అయ్యాక పొటాటోస్ కొంచెం మగ్గినంక
ఉమ్
అల్లం పేస్ట్ ఎశుకోవాలి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి
పొటాటో ఫ్రైలో అల్లం పేస్ట్ కుడా యాతర
ఆ ఏసరు
హుమ్
అల్లం పేస్ట్ ఎసుకున్ పచ్చివాసన పోయెంత వర్ క్ కొంచెం కారం మే కాళీ చిల్లి చిన్ ఉల్ ఎసుకోని చిల్లీ పొడ్రు ఎసుకున్న తర్వాత్ కు ఆ కారం మగ్గినంక అన్నీ మంచి మిక్స్ అయ్యాక మశాలాను కొంచెం లాస్ట్ చీక్కి దింపే ముందు కోత్ మీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే
హ్మ్మ్
ఉమ్మ్ నువే చెప్పు
ఇంకా నీక్ దేల్ సింనదే చెప్పు స్వీట్ రెసిపీ చెప్ ఏదైనా
స్వీట్ రెశిపీ హ్మ్మ్
గులాబ్ జాము గురించ్ చెప్ ఆ
ఫస్ట్ గులాబ్ జాము పౌడర్ తీసుకొని
ఆ
అవి కాచి చల్ లార్ చిన పాలు తీసుకొని మిక్స్ యన్ మిక్స్ చేసి మొత్తం కలిపాకా ఊ ఆ తర్వాతకి ఆ బాల్స్ చిన్న చిన్న బాల్స్ ను ఆయిల్ లోకి డీప్ ఫ్రై ఆ చేసుకొని
ఊ
చల్లారినంకా పంచదార పాకం వచ్చేంత వరకు
ఊ
పంచదార పాకం వచ్చాక అందులో ఏసుకొని ఓక్ ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకొని తీసేయడమే యాలకుల పౌడర్ వేసి
ఊ దాని బ్రెడ్ తో బ్రెడ్ తో కూడ జాస్తరంట గా గులాబ్ జముండుద్ద
ఊ ఉంటది కని నేను ఎప్పుడు
ఆ బ్రెడ్డు కూడా చుట్టూ ఉన్నది కట్ చేసి పాలలో నాన పెడితే చాలు ఆ
ఊ ఇంకా నీకేమైనా తెలుస్తే చెప్పు
నాకా సాంబార్ చెప్తా
ఊ
సాంబార్ ఎట్లంటే కుక్కరి కుక్కర్లో కందిపప్పు చనగపప్పు వేసుకుంటే కందిపప్పు ఒక గ్లాస్ వెస్తే చనపప్పు ఒక ఆఫ్ గ్లా సెసి పసుప్పు కొం కొంచెం సాల్ట్ ఆయిల్ వేసి వాటర్ పోసి మంచిగా మెత్తగ ఉడికిన తర్వాత ఆ అది ఉడికేటప్పుడే వె దాంట్లోకి కావాల్సిన కూరగాయలన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి అంటే ఈ టమాటా దోసకాయ ఊ ముల కాయ ఇంకా నచ్చిన వేసుకోవచ్చు సాంబార్ అంటే ఆ ఇంకా నచ్చినయన్ని యా మనం తినేయని వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత అంగ పప్పు ఉడికిది లోపల అయి కట్ చేసుకునే లోపు పప్పు నేన్ కొంచెం మెత్తగా స్మాష్ చేసిన తర్వాత పక్కన పెట్టి ఆ కొంచెం చింతపండున నా పెట్టుకొని చింత పండు రసం పప్పులో పోసి ఇంకా సరిపోను కారం ఉప్పు ఇలాంటివి వేసిన తర్వాత ఆ ఇంకా మనం సాంబార్ చేసుకోవాలనుకున్న గిన్నెలో గిన్నె గ్యాస్ మీద పెట్టి కొంచెం ఆయిల్ వేసిన తర్వా అత ఆ ఇది ఆనియన్సు జీలకర కరవేపాకు ఇ వేసి ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్ని వేసి మంచిగా మగ్గిన తర్వాత కొంచెం లైట్ పసుపు ఉప్పేసి మగ్గించుకోవాలి ఇగ అయి మగ్గిన్ తర్వాత ఈ పప్పుని అందులో పోసి మంచి చ్చిగ ఉడకనియాలి ఉడకనిచ్చి లాస్టు లో ఇంకాస్త సాంబార్ పొడి ఉంటే వేసుకొని దింపుకోవడమే బావుండిద్ది ఇంగట్ట సాంబార్ మిల్వేకర్ పలావ్ తెలుసానే
తెలీదు చప్పు
బిర్యానీ లాగే సేమ్ కాకపోతే చికెన్ ప్లేస్ లో మిల్మేకర్ ల అంట
అవునా చేసావ ఎప్పుడైనా
సాయంత్రం చెయాలి
ఊ అవును ఏ మేం కూడా ఈ రోజు ఎగ్ బిర్యానీ చేయాలి ఈ సాయంత్రం
ఆ నేను రేపు చేద్దాం అనుకుంటున్నా
ఎగ్ ఎగ్ బిర్యానీనా ఊ
ఊ మార్నింగే గుడ్లు తీసుకొచ్చిందమ్మ
అవునా
ఉమ్ అంగన్ వాడి లో ఇచ్
అ హా
ఊ మ్
బ ఇంకా
చెప్పాలి
చెప్పు నువ్వే
మీ ఇంట్లో ఏమేమి పూల చెట్లు ఉన్నయే
మా ఇంట్లో రోజ్ రోజ్ త్రీ రోజ్ ఉన్నాయి జాస్మిన్
ఉమ్
మ్ ఇంకా కనకాంబరాలు
ఉమ్
ఇంకా కాడమల్లిపూలు
ఉమ్
మ్ నంది గోవర్ధన పూలు మందార పూలు రెడ్ అండ్ గోల్డ్ కలర్ రోజ్ ఫ్లవర్స్ ఏమో రెడ్ పింక్ బేబీ పింక్ వైట్
ఆ
మ్ మీ ఇంట్లో ఏమేం ఉన్నాయ్
మా ఇంట్లో కూడా అవే అంటే పింక్ కలర్ రోజ్ ఉన్నాయి ఇంకా లైట్ పింక్ మందారం ఉంది వైట్ ఉంది రెడ్ ఉంది ఇంకా గోధుమ కలర్ ఉంది ఇంకా కాడమల్లెపూలే గాని కొంచెం చిన్నవి ఉన్నాయి ఆ అ ని మల్లే పూ పూలు కూడా ఉన్నాయి మల్లెపూలోనే నాలుగు రకాలు ఉన్నాయి
ఊ హు
ఈ లడ్డు అంటంటు ఎంత దంతర్ మల్ల అంట్ర సూది మల్లె తీగమల్లే ఇంకా బెరజాజి కూడ ఉన్నాయి చెట్లున్న ఉన్నాయి అన్ని పూల చెట్
మా ఇంట్లో కూడా ఉన్నాయి అవి జాజి పూలు హు ఓకే పేపర్స్ లో సొర సోయ్
ఆ ఈ పింక్ కలర్వే చాలా బాగుందిలే పెద్ద చెట్టు అయింది ఆ పెద్దగై చాలా బాగుంది ఇంటి ముందు అద్ తీగలా పాక్తుంది ఆ చెట్టు కూడ చెట్లా పెరగాల్సింది. ఊ మ్ ఆ చెట్టు అయితేనే మళ్ళా ఎత్తు చెట్టు చెట్ చెట్టంతటి చెట్టు అయితేనే నాటుకోదంట కొమ్మల్ నాటుకోవడం ఇలాంటి ఏమి ఉండవంట
ఆ
ఆ అమ్మ ట్రై చేసింది కొమ్మలు నాటుకుంటేమో అని
అహా
వేర్లోత్తయమో అని కొంచెం మట్లో గుచ్చితే వేర్లు రాలే ఎండిపోయింది
ఆ
హు ఏమన్నా ఫ్రూట్స్ చెట్లు ఉన్నాయా
ఫ్రూట్స్ అంటే ఏం లేవు ప్రజెంట్ అయితే జామ్ చెట్లు ఉంటాయి క ఆ కొట్టేసింది
ఆ మా ఇంట్లో ఒకటేమో వేసింది ఉంది జామ్ చెట్టు ఇంకోటి దానంతట అదే పెరిగింది. పెరిగి పెద్దయింది. ఫ్రూట్స్ కూడా వత్తున్నయి
అహ
ఆ ఇగ దాన్ని కట్ చేయలే కట్ చేయలేదు అమ్మ అట్లే ఉంచింది.
అమ్మా
గొబ్బకాయల్ తెల్సనే
ఆ తెల్సు
మ్ మా ఇంటి ముందుంది ఆ చెట్టు
ఆ మా మాకు చిన్నప్పుడు అటు సైడ్ ఉండే అది దాన్ దగ్గరకి పోయి తీస్కొని వచ్చే ఇప్పుడు మొత్తం ముళ్ళ కంపల వల్ల ఎళ్ళట్లేదు.
మ్ ఇప్పుడు మా ఇంటి ముందే ఉన్నాయి అయి గొబ్బ చెట్లు
అవునా
ఆ అమ్మ రోజు గోసిద్ది గొబ్బకాయాలు. అయి ఇయాల జుత్తే పచ్చిగ అనిపిత్తయ్ మల్ల రేపు జుత్తే పండుగ తనే ఉంటయి.
మ్ కలర్ చేంజ్ అయితద్గా బేబీ పింక్ కలర్లో
ఆ ఫస్ట్ బేబీ పింక్ ఉండి ఇగ తర్వాత కల్ జాస్ ఇలాట్ని కట్ చేయకుండుంటే బాగా పింక్ కలర్ అయితయి మ్
అవునా
బాగుంటయి
అవ్ను
ఆ కుక్కల్ పెంచుకుంటున్నార మీరు
ఆ మా ఇంట్లో ఉంది ఒక లడ్డు.
అవునా
మీ ఇంట్లో ఉన్నయా
అహ ఉండవు కాకపోతే ఒత్తయ్ బజార్లో తిరిగే కుక్కలే అత్తయి
అవునా మా ఇంట్లో ఒక మా మామయ్య ఇంట్లో ఒకటుంది.
ఆ
మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికాడ ఒకటి
అవునా
మా ఇంట్లో పిల్లుంది పిల్లి దానికి రోజు పాలు పోయాలే కొద్ది పాల్ లేకపోతే మజ్జిగా ఆ
అ
మజ్జిగ మజ్జిగ లేకపోతే పాలు ఏదో ఒకటి పోస్తనే ఉండాలి దానికి రోజు
మ్
మ్ సరేనే మరి
ఆ సరేనే మరి
అ